లో హలో
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి ఏమి చేస్తా ఉన్నాయి ఆ బాగుందండి మీర ఎలా ఉన్నారు
నేను బాగున్నానండి
ఏం చేస్తున్నారండి ఆ మధ్యాహ్నం తిన్నానండి మీరు
తిన్నానండి నేను కూడా
ఏం చేస్తా ఉన్నారండి
ఏం లేదండి కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది సమ్మర్ లో కొంచెం వర్షం పడుతుంది నిన్న నుంచి
అవునండి మాకి పడింది వర్షం అమ్మో నిన్న మీ సైడ్ కూడా మెరిసిందా అండి ఫుల్ సౌండ్స్ ఉరుములు, మెరుపులు బయప న్నా మండి మేమైతే అతే
అంటే మరి అంత సౌండ్స్ లేవు ఇవి కాకపోతే చిన్నగా వర్షం పడింది ఇంకా చాలా చోట్ల అసలు ఇవి వడగన్లు అంటారు కదండి
ఆ ఆ తెలుసు తెలుస అండి
వర్షం పడుతుందండి మా మా సైడ్ అసలు లేదు ఊరికే చిన్న చినుకులు ఉన్నాయి అంతే
ఆ మా మా సైడ్ కూడా ఏం పర్లేదండి నార్మల్గా పడింది బట్ ఉరుములు అయితే భారీగా వచ్చినాయి ఎక్కడో చోట పిడుగయితే ఖచ్చితంగా పడి ఉంటుంది
నిన్నైతే ఇంత సౌండ్ లేదు ఈరోజు యితే అప్పుడే ఒక వన్ అవర్ అయింది అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి మేబీ నైట్కి చాలా ఫుల్గా పడుతుందిని అనుకుంటున్నా
వర్షమా అయ్యో పడగుడదండి మంచి మంచిగా రేపు పండగ అని చెప్పేసి క్లీన్ చేసుకుందాం
క్లిన్ చేసామండి అలికాము కూడా
ఆ సేమ్ అండి మేం కూడా
అలికా అన్ని ఐపోయినాయ్ పెద్ద గాలి వచ్చింది ఇంతకు ముందు అసలు ఏది ఒక టూ మా వీధి కాకుండా ఇంకా అట్టుపక్క వీధి నుంచి మొత్తం చెత్త మా వీధికి వ వచ్చింది పెద్ద గాలి
మా ఇంటి ముందు కూడా మేము ముగ్గేసి పెట్టిన అంత వెళ్ళిపోయిందండి
పోయింది పోయింది మేబి నైట్కిి దో గొప్ప పెద్ద వర్షమే పడుతది పోతందిని అనుకుంటా నేన్న అలికింది మొత్తం
పడకుడదనీ కోరు కొండండి
ఆటోమేటిక్ గా పడుతదండి ఉగాదికి ఏదో ప పెద్ రాత్రి పెద్దలు చెప్పారు ఉగాదికి కొన్ని చినుకులు పడతాయ్ ఏంటివో
ఆహా అవునండి
ఆ ఆల్రెడీ మా సైడ్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో పడుతంది వడగండ్ల వర్షమే పడుతుంది
మా సైడ్ అయితే ఇంకా అట్ల క్లైమేట్ లేదు జస్ట్ చల్లగా గాలోస్తా ఉంది
ఇప్పటికేమో నైట్కి భారీగ వేడి ఉంటది
హు అవునండి ఎండ భారిక్కాసిందండి మ మా సైడ్ యి ఈరోోజు
నార్మల్గా హు నార్మల్ గానే ఉంది అది అమావస్య కదా ఈ రోజు
అవునండి అవునండి ఆ ఉగాదికి అమావాస్ రోజు మీ సైడు టెంకాయ ఇంట్లో కట్టుకునేది ఉందా అండి మీకు
టెంకాయ ఇంట్లోనా ఏం లేదండి
ఉం మేమ్ కాట్ కుంటామండి మ్ మా సైడ్ అయితే రోజ అంటే రేపు కొత్త సంవత్సరం ఆ కొత్త సంవత్సరం ప్రారంభం కదా సో అమావాస్య రోజు టెంటకాయ కట్టుకుంటారండి అంటే ప చ్చి టెంకాయ్
ఓహా మేము నార్మల్గా ఇల్లు ఓపెనింగ్స్ అప్పుడు కడతాము అంతే ఇంకా అమవాస్య రోజు గుమ్మడికయ కడతా
ఆ మా సై ఒకే మా సైడు టెంకాయ కడతాం వాకిల్లక్ ట్రే ఇంకొకటి కుండ చిన్న ముంత లాగా పెట్టి దాంట్లో వేప సద్దులు అట్లా పెట్టి పెడతారండి మా
మీ సైడ్ అట్లుంద ఇటు పక్క ఏం లేదు కాకపోతే ఈ రోజు అక్క అన్నం పెట్టుకుంటున్నారు అమావాస్యని ఈరోజు అఖండం పెట్టి రేపు పూజ చేస్తారంట నేను ఇప్పుడె తెలుస్
ఓకే ఓకే మా సైడ్ అది నేను వినలేదండి తెలీదు
అదె అదె కొత్త దీప్ ఇపుడే మా అమ్మ కొత్త దీపాలు తెచ్చి ఈరోజు అఖండం పెట్టి రేపు నార్మల్గా వంట చేసి తలుగేసి కాయ కొట్టేదండి
ఓకే అఖండ మంటే అదే అ దీప్ దీపం అరిపోకుండా అదే కదండి రేపు పండుగ వరకు అట్లే ఉంటాదా ఆ చూసుకోవాలి ఆ అవునండి బిట్ ఉమ్ ఇంకేంటండి
డ్రెస్ తెచ్చుకున్నావా ఫెస్టివల్ ఓకే
అల లేద్ అండి మా అక్క కూతుర్లు ఉన్నారు వాళ్ళకైతే షాపింగ్ చేసినామ్ కానీ నాకు ఇంకా చేసుకోలేదండి లేద్ ఆ బాగున్నారండి చిన్నపిల్లలు
పిల్లలేనా ఇంకా
ఆ ఒక పాపకి త్రీ రా త్రీ రన్నింగ్ ఇంకో పాప్ ఫోర్ రన్నింగ్ అండి
ఓకే
లేదండి తిరునాళిక మాకి ఈ దీని తర్వాత తిన్నాల ఉంది దాని
చెన్నమ్మ తిరునాలు ఎవో ఉన్నాయి కదా
ఆ అవునండి దానికొస్తారు
ఉమ్ ఇంగదే ఇంకేమండి ఏం వంట చేశారు
వంట ఇంకా చేయలేదండి అమ్మ చేస్తా ఉంది ఏం చేస్త తెలీదు మీరు
ఈ రోజు మార్నింగ్ శనగ ఎత్తనా చట్నీ చేసాము రేపు గురించి రేపు పొద్దునే ఆలోచిస్తారు లేదా నైట్కి ఆలోచిస్తారు స్పెషల్ ఏమని
అహా
నే నార్మల్గా అన్నం పప్పు ఇవే ఉంటు కూడాలో ఊలిగన రసం
మీరు ఉగాది పచ్చడి చేసుకుంటండి
ఆ చేస్తాం చేస్తామండి మామిడి తోరనాళ్ళు కడతాం ఇంకా మీరు కడతారా అదే అదే మామిడితోవనాలు కడతాం ఉగాది పచ్చడి మామూలుగా కానీ అండి షెడ్ రుచులు అంటారు కదా
ఆ ఉప్పు కఖారం
తీపి పులుపు ఉప్పు కారం చె చేదు వగర ఉమ్ అంటే చేదు కొంచెం తక్కువేసి తీపి ఎక్కువ వేస్తం
పకా
ఆ వేపపూత
వేపపువ్
ఫ్లవర్స్ ఉంటాయి కదా వై ట్ వి దాన్ని నలిపి కొంచము
హా ఇస్తారు ఓకే మాకి తీసుకురండి కొంచెం, ఉగాడి పచ్చడి మేము ఎప్పుడు చేయలేదండి, కరె ట్రై చేయాలి
హవునా అంటే ఒక్కొరుఒక్కొవిధంగా చేస్సరు కొంతమంది వాటర్ వాటర్గా చేస్సరు కొంతమంది కొంచెం థిక్‌ గా చేస్సారు ఆ స్ స్
నే నేను రేపు ట్రై చేస్తాండి నేనుస్తాను
ఇప్పుడే ఎమ్ ఉందిలేండి యూట్యూబ్ ఓపెన్ చెయండిఅయిపోతది
హా అంతే అన్ని టి కి యు
మనకి ఇంకా కావాలంటే మామిడికాయని పీసులు కట్ చేయడాకన్నా తురిమితే తిక్కుగువస్తా ది అంటే కొఅదే పీసెస్ పీసెస్ గా కట్ చేస్తే నీళ్ళవస్
వస్తదిఆకరెక్ట్ దండి
ఇదైతే కొంచెం గుజ్జుకొస్తది
త్తె ది బావుంటది యా బావుంది సజెషన్ ట్రై చేస్తార
హలో అబ్బా
హుమ్
ఉగాది పచ్చలతో ఆ
మ్ ట్రే ట్రెడిషనల్ లుక్ కు
ఆ ఫెస్టివెల్లకు లేదు అసలు నేను షాపింగే చేయలేదు మీరు అబ్జర్వ్ చేసారా, నేను ఏ ఫెస్టివల్ కన్నా ఈ ఇయర్ లో ఒక ఫెస్టివల్ కన్నా ఫెస్టివల్ లుక్ కనిపెట్టినానా ఈ ఇయర్ లో ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ఇప్పటికి టూ ఫెస్టివల్స్ పోయినాయి సంక్రాంతి ఒకటి పోయింది శివరాత్రి ఒకటి పోయింది
ఆ
మ్ లేదండి ఎందో ఫెస్టివల్స్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా పోయింది అసలు
ఏమైనా ఫంక్షన్స్ వస్తేనే ఇంకా అది మండేటరీ కాబట్టి
మేబి రేపు ట్రై చెయాల, కొత్త సంవత్సరం కాబట్టి రేపు మూడు ఎట్లుంటుందనండి డిపెండ్స్ ఆన్ మూడు
మ్ చెయ్యండి మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అవుతాం శారీ కట్టడం వచ్చ అ కట్టించడం ఐ కట్టడం కట్టుకోవడం ఓకే మరి మీ నార్మల్గా ఎప్ ఎప్పుడన్నా పోస్ట్ అట్లా పెడతా ఉంటారు అది ఎవరు కట్టిస్తారు మీకు
మ్మ
మీ అమ్మగారు చాలా బాగా కట్టిస్తారండి లైక్ అంటే ఫ్రెండ్స్ ఎంగే ఎంగేజ్ వాళ్ళు కట్టిస్తారు చూడు అలా కట్
మ్మ్ అవునువును బా కడ్తారండి నార్మల్గా ఫంక్షన్స్ లో కూడా కడుతుంది అమ్మ అంటే కొంతమంది ఇప్పుడు ఇంటి దగ్గర ఏమైనా ఫంక్షన్స్ జరుగుతాయి కదా
ఆహా
మా అమ్మని ప్రిఫర్ చేస్తారు కాకపోతే మా అమ్మ కట్టేది నాకు నచ్చదు
ఓకే అలాంటప్పుడు మీరు నేర్చుకోండి
నేర్చుకోవాలండి
మ్మ్
అని అనుకుంటాం కానీ అ ద అవ్వదు
మ్మ్ ఏముందిలేండి ఇట్లనే ట్రై చేస్తే ఖాళీగా ఉన్నప్పుడు అదే వచ్చేస్తది నాకే రాదండి బట్ ఐ కెన్ మ్మ్ ఫంక్షన్స్ ఎప్పుడైనా ట్రై చేలెదు గాని ఐడియా ఉంది
ఆహా ఒకసారి ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోవాలా వస్తది కంపల్సరీ మ్మ్ ఒకసారి ఏం డ్రెస్సు ఏం తెచ్చుకోలేదు రేపు చూడాలండి రేపు మూడ్ బట్టి
హ్మ్మ్
హ్మ్మ్
సరే అండి ఒకవేళ ట్రై చేస్తే నాక్ పిక్స్ పెట్టండి చూస్తాను
ఆ ఓకే అండి
బాయ్ అండి